హాయ్ బాగున్నారా.
హ, బాగున్నా, నువ్వు బాగున్నావా.
బాగున్నా, ఏం చేస్తున్నారు.
ఇప్పుడే నా, ఆఫీస్ నుండి, వచ్చింది.
ఆ లేదు, ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది.
తిన్నావా.
ఆ తిన్న, మీరు తిన్నర.
ఇప్పుడే తిన్నా, ఏం తిన్నారు.
ఆ ఎగ్గు పెట్టారు ఈ రోజు, మా పీజులో. వెజిటబల్ రైస్, ఇంకా టమాటో పిక్ రైస్ కొతిన్నా, మీరు.
మేము అన్నం పప్పు సాంబార్.
బాతిన్నారా. మీరే చేసారా, ఇంట్లో వాళ్ళు చేసారా. ఉమ్. వాయిస్ చాలా చిన్నగాస్తుంది.
గుంతపొంగనాలు.
అవును, నా ఫేవరెట్ అవి.
మళ్ళ రా, మా ఇంటికి, రాబ చేసిస్తా.
అ. ఇంట్లో ఉన్నప్పుడు, మనకీ. తిన్నబుద్ది కాాలన్నమాట, బయట వచ్చినప్పుడు, మనకి గ్రేవింగ్స్, అయితాయ్.
అవి దొరకవు కదా.
ఆ ఇడా, ఫాటి రుపీస్ అ ప్లేటు.
ఆహా
మొన్న. నెక్స్ట్ డే, ఈవ్నింగ్ ఎల్లినాన, థర్టీ. రెస్ట్ తీసుకొ మామ. చట్నీ ఏమంటే ఇ. అదతే అచ్చేది. పోయిందా మేడం పోలియో బాదేసింది. అంటే, టెన్ రూపీస్ ఎక్స్ట్ పెడితే, ఆమె చట్నీ ఎస్తది, లేకపోతే లేదు.
అమ్మలు టెన్ రూపీస్ ఇచ్చింటే ఎయ్యద తను.
ఆ, టెన్ రుపీస్ మళ్ళా, ఎడబెడతవు. ఇంకే.
ఇంటికి వెళ్ళేలేదా.
ఆ లేదు లేదు లేదు వెళ్ళలేదు మీరు వెళ్ళొచ్చారా అవునుం కదా ఉండేది నను మచ్చిపోయా
మీ హాస్టల్లో పీజీలో ఏం పెట్టిడి
ఆ
పండుగనాడు
పండుగ రోజా ఆ మార్నింగ్ ఏం చేసారబ్బా ఏదో చేశారో తిన్నబుద్ధి కాలేదు టిఫిన్ కి
ఉ
దోస దోస దోస అనుకుంటా నేను స్కిప్ చేసినట్ అన్నా నా గుర్తులేదు మధ్యాహ్నం అయితే పప్పును ఆ రైస్ చేసినారు అదేంటి ఉగాది పచ్చడి పెట్ట నిన్నర రోజు
అక్కడకని చేస్తారా ఉగాది పచ్చడి
ఆ చేశారు మన తెలుగు వాళ్ళే అనమాట ఇక్కడ ఉండేది
ఓకే అం నీకు చేసేక వస్తుందేం
నాకా ఆ చేస్త స్ట కాని కొన్ని కొన్ని మిస్ అయితాయి అడగాలన్నమాట ఏదో మిస్ అయినా హ ఉగాది పచ్చడి అంటే ఆ అన్ని రుచులు అనమాట ఉప్పు కారం ఆ చింత పండు మామిడి పండు ఓకే వేపాకు
వేపాకా వేపు పూతన
వేపా ఆకు వేస్తారు వేపు పూత కూడా వేస్తారు చేదు కోసం కదా ఏదైనా వేయించు
వేపు పూత మాత్రమే ఎస్తారు వేపాఆకు వెయ్యరు
అవునా
ఆ
ది ఒకటి అడ్జస్ట్ పోండి ఆ అం అంతే కదా ఇంకా
అంతేలే అ బననా ఏస్తారు ఏసీ వాళ్ళు
బనానా మా సైడ్ వెయ్యరు
ఎంత మంది ఇది ఏన్నొ డేస్ పప్ పప్పులు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటాది గా తురిమేసి ఎస్తారు
ఇంకాను మీరు మీరు చెప్పండి ఇప్పుడు స్పీడ్గా చెప్పేసెయండి ఆ స్వీట్ చేయలేదు ఆ రోజు ఉహు చెయలేదు స్వీట్ చేయలేదు వాళ్ళది పెట్టి ది గొప్ప బావిష్యమాకు మరి ఇంకా స్వీట్ అంటే ఇంక అంతే ఇంకా ఇంకా
మీరున్నారు అడ
అదే కదా వాళ్ళు పెద్ద పిసినారి మీకు ఇంకొక విషయం తెలుసా వాళ్ళు పెట్టారు అడిగిన కూడా ఆమె ఏమని అంటే డబ్బులతో మాట్లాడుతాది అనమాట లాస్ట్ వీక్ లైక్ ఇలాంటి వెన్స్ డేనే ఆ వచ్చేసి ఎగ్ నిన్ వాళ్ళాకి మిక్చర్ పెడతాను అన్నమాట అదే భూమి మిక్చర్ బుడ్డకారాలు నా ఫ్రెండ్ కి ప్లేట్ లో పెట్ట నేను పెట్టుకున్నా ఇంకు సర్లే కొంచెం మెచ్చర్ వేసుకుంటామ దాన్నట్టు నేను వేసుకున్నా ఎసుకున్నాన నేను నా ఫ్రెండ్ ఒక కొంచెం దూరంగా ఉంటే ఇక నికు కొంచెం వేయాల జీవ అంటే ఆ అమ్మాయి పేరు అడిగ అనమాట వేయ్యాలన అంటే ఆహొ ఆమెనంటది ఆ లేదు ఇచ్చలేదు ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాల్ల అని చెప్పింది కొంచెమే కద అంటి అంటే నువ్వు కూడా ఎక్స్ స్ట్ర కట్టు ఐదు వందలు అంటు అంటది అన్ని రాయ్ మేము అనుకున్నాం ఉ ఆ హాప్ ట్రాల్ కొంచెం మిచ్చార్ కోసం అయిదు వందలు యాడపెడదాం లే ఇంక అన్నట్టు కొనలేకపొతిమి అన్నమాట ఐదు ప్యాకెట్లు వస్తాయి మాకు అనేసి ఇక
అంతేలే
అసలు చాలా డబ్బు మనిషీ నాకైతే కోపం వస్తుంది మళ్ళీ ఆయన ఓనర్ అంకుల్ మంచొడు ఈమె చాలా కచ్చిది అనమాట
హ్మ్
చూడ్డానికి మంచిగానె మాట్లాడుతాది బట్ మనీ అన్నిటికి మనీ మనీ మనీ
ఉ ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఉంటేనే పని జరిగేది ఏందన్నా
ఆ మరీ అంత మరీ అంత్ ఉండకూడదు కదా మనం పే చేస్తున్నాం కొంచెం ఇష్ట ఆ ఆ
ఇగ ఇప్పుడు మనం వెకెట్ కాకపోయినా కానీ ఒగలా మన లగేజ్ ఉన్న లగేజి కని కట్టించ
అవునవును అవును నిజమే
ఉ టూ త్రీ డేస్ ఉన్నా మీది లగేజ్ ఉంది కదా మీరు ల్యాకపో తేమి ఫెర్తి చేయండి అంటారు
కాలి చేస్తే బెడ్ వేరే వాళ్ళోస్తే మాకు డబ్బులొస్తది నువ్ పెట్టున్నావు కావట్టి మాకు వేరే వాళ్ళు రాలేదు కట్టు దానికి అంటారు.
ఊ
మా ఆపోజిట్ రూమ్ లో ఒక ఆమె త్రీ మంత్స్ నుంచి రావట్లేదంట. ఒక ఎయిట్ ఆమె ఎంత త్రీ షేరింగ్ అనుకుంట సెవెన్ థౌజేన్డ్ ఫైవ్ హండ్రెడ్. త్రి మంత్స్ నుంచి అమె సేవన్ పేర్ కడుతూనే ఒచ్చింది తెల్సా నె దీనికేం పిచ్చి జవాబు అనిపిచ్చ నాకు అదే కదా ఏం అంత డబ్బులు
మామూలె ఇంగ
ఊ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తది అంటె ఓ మంచి పెద్ద అమౌంట్ ఆఫ్ మని ఇన్వెస్ట్ చేసేసి ఇట్లా పీజీ రెంట్ కి తీసుకొనేస్తే అడ్వాన్ ఇవ్వాల ఏమంటారు ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నువ్ అడ్వాన్ కట్టమ్మా అంటారు. సరే కడుతాము ఆ మళ్ళీ వెకేట్ ట్ అయ్యే వన్ మంత్ ముందే చెప్పాలని అంటారు మనకేమన్నా తెలుస్తదా మనకి ఇక్కడ జాబ్ వస్తది షిఫ్ట్ అవ్వాలని మనక్ ముందే ఏమన్ తెలుస్తదా? అట్లా మాట్లాడతారు అసలు నాకై తే బెజారయితది. మాకెలా తెలుస్తదమ్మా ఇప్పుడే పోతాం అప్పుడు పోతాం అని నిచానికి వన్ మంత్ ముందు అనేసి
మనమేం రాసిపెట్
అదే కదా ఇప్పుడు నువ్వు చెప్పలేదనన్ ఇంగో వన్ మంతు ముందు నోట్ మీకు అడ్వాన్స్ ఇచ్చలేదు ఇప్పుడు ఉండే వన్ మంత్ ఫీజ్ కూడ కట్టు అంటారు
సేమ్ నేను అట్లా వెకేట్ అయినప్పుడు అట్లే నేను లగేజ్ అక్కడే పెట్టేసి వచ్చానా ఏమంటే మా అక్కా బ్బా తెలుసు ఆమె ఏం ఇంగ అట్ల చేసి అట్ట చేసి ఒప్పి చిన లగేజే అక్కడ పెట్టేసింటి మా అక్క ఎప్పుడైన ఇంటికి వచ్చినా మాకి తీస్ కోస్తాండ బానే లాగేజ్ మా అక్కదని చెప్ టేస్ట్ తీసుకొస్తాను అప్పుడంతా అప్పుడంతా
అదే కదా అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ చూస్త టే ఏ మూర్గి
మన ఫెస్టివల్ నాడు అయితే టెంపుల్కి వెళ్ళినా
ఇది వేల్ల లేదు
స్వీట్ల ఏం లే
నీ ఏం లేదు ఆ అదే కదా నేను కూడా తెలుసా లేట్గా లే గి సా లేచసింది లేట్ గా లేదుసా ఇ వింట్రా పోయినానుక స్నం లేసిన ట్వల్్ ఓ క్లాక్ కట్టలా పడుకున్నా ఫైవ్ఓ క్లాక్కి లేషి ధన్ బా
రంజన్ ఫ్రెండ్స్ ఎవర్రి నసరే బిర్యాని ఇలగడ
అల్లీ దూ ఎవ్వరి ఇవ్వలేదు నాకు అడిగితే నా ఫ్రెండ్ ఏమ నిను తెలుసా నాకే డబ్బుల్ కతిలేంది ఇన ఎందుకు కిస్తాన్ నికు అని తెల్సా మహమ్మద అనింది ఛి హ హ అదే మాఊర్లో ఉంట నా ఫ్రెండ్స్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ బాక్స్ అన్నా వస్తుంది ఏంటో అందరికి దూరంగా బాధ అనిపిస్తుది ఒక్కొక్కసారి
ఏం కాదులే బిర్యానీనే కదా మీకు ఎట్లా మీకు ఎట్లా సండే సండే పెట్టంటారు కదా ఎగ్ ఇది చికెన్
ప్ప నాకు ఇక్కడ తిన్నానుంటే నాకు ఇంకా ఈ చికెన్ పైన ఇంట్రెస్ట్ కూడా పోతది నేను ఏం చేస్తా తెలుస
అ
హలో
చేస్తావా
ఆ చికెన్ బిర్యానియాయా చికెనా
చికెన్ బిర్యానీ
బిర్యానీ రాదు చికెన్ వచ్చేసి యూట్యూబ్ లో చూసి చేస్తా అన్నమాట ఒకసారి చేసా బాగా వచ్చింద నా మ నానా
ఆహా
ఆ బా మా మమ్మీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి నా కూతురే బాగా చేసింది. తెలుసా నీ కన్నా అని అన్నాడు. సెకండ్ టైం చేసినప్పుడు ఫ్లాప్ అయిపోయింది అనమాట
హ్మ్
యూట్యూబ్ ఉంటే చేసేస్తాను. యూట్యూబ్ లేకుంటే కష్టం. మనమాటే ఇంకా నాకు నేను మర్చిపోతా నాకు ఎంత మెమరీ లాస్ అంటే ఎంత గజనీ అంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం అంటే నెక్స్ట్ మినిట్ లా నేను ఏంటి దీన్నీ చేద్దామ్ వేద్దాం అనుకున్నానే అని మర్చిపోతా
ఎక్కడికి వెళ్ళలేదా ఈ కొన్ని రోజులు
ఆ ఇక్కడకి లేదు లేదు
ఎప్పుడు రాంగే నా
ఎప్పుడు రూమే ఏంటో ఎల్ ఇంట్రెస్ట్ రాదు అన్నమాట ఆ
ఎప్పుడు ఆఫీసు లో నువ్వు అంటావా
అంతే ఇంకా ఆఫీసు ఇంకా ఆఫీస్ లో లీవ్ ఇవ్వరు. కాబట్టి మనాకు దొరికేది సండే నే కాబట్టి ఇంకా ఆ రోజు ఇంగా ఫుల్ పడుకునే ఉండడం అనమాట నిద్ర పిచ్చి నిద్ర నిద్ర నిద్ర లేదు తెల్ల బాగా మీరు ఈ రోజ అంతా ఏం చేశారు డే అంత ఎలా గడిచింది.
అంటే ఈ రోజు పని ఎక్కువ ఉంది పని చేసుకుంటున్నాం.
ఏం వర్క్ ఉన్నది ఇంట్లోనా లేకపోతే
బయటా ఒక తోట్లో గోధుమని కోసేసినారు
ఓకే ఆ
కుసాలు వచ్చిండ కుసాలన్నీ ఏది వాళ్ళు ప పనోళ్లు వచ్చిళ్లు అంటే వాళ్ళకి రైస్ అన్ని చేసింది.
హ్మ్
దేవి వర్కు ఉండే
హ్మ్ అదే కదా టైర్డ్ అయిపోయినట్టుంటా ఈ రోజు మరి
ఆ
ఒక్కొక్కసారి ఉంటది. ఒక్కొక్కసారి ఖాళీగా ఉంటాం.
నువ్వేం చేసినావు ఈ రోజంతా
ఈ రోజు నేనే ఏం చేసినానంటే మార్నింగ్ లేచిన ఫ్రెషప్ అయిన బస్సు పట్టుకున్నా వెళ్ళిపోయినా ఇగా ఆఫీస్ కి ఇగా అడంత వర్కు కాల్స్ అంత వర్క్ ఉండి నిండింది. మళ్ళీ ఆ రిటర్న్ వచ్చిన ఇగా ఎయిట్ థర్టీ అయింది. ఇంకా మళ్ళీ అప్పుడు ఉ ఫేస్ వాష్ కూడా చెయాలె ఫస్ట్ ఫుడ్ తిన్నా ఇంగ పైకొ చ్చి కాల్ మాట్లాడదాం. అన్నట్టు వెయిట్ చేస్తూ ఉండింది. అన్ మాట హ్ లోల కాల్ చేసి మాట్లాడి ఏంటి తిన్నారా అనీ ఏం చేస్తున్నారా అన్న అనీ ఇంకా మేకింగ్ కా ఉ అయితే మాట్లాడుతున్న హ్
అస్ ఇస్ యవర్ రోటీన్
రొటీన్ బోరింగ్ లైఫ్ ఏంటో ఒకసారి ఏందిరా దేనికోసం బతుకుతున్నామా అనిపిస్తది అదే కదార చావడం తట్టు జాబ్ రాలే జాబ్ రాలే అని ఉంటాం. వచ్చిందంటే ఎందుకు రా నాయినా వోచ్చింది. ఎప్పుడు రా సండే వస్తది అనిపిస్తది.
ఉ ఆ
ఆ సరే మరైతే
ఓకే సరే బాయ్
హ్ బాయ్ బాయ్